వినిపిస్తుందా అండి? ఆ చెప్పు
ఊ అదే అయి పోయింది ఓ పిపిటి వార్డ్ డాక్యుమెంట్ అదే ఇది మొత్తం సోర్స్ అంతా ఒక నోట్ ప్యాడ్ లో పెట్టి
ఆ
వార్డ్ డాక్యుమెంట్ చేయాలి
ఏం వార్డ్ డాక్యూమెంట్?
సోర్స్ కోడ్ ఆ అదే హోమ్ పేజ్
అయన్నీ పెట్టాలి, మేం కూడ్ పెట్టాలా?
ఎమ్ మరి, నీక్ చెప్పలేద్ గా
మాకేం చెప్పలేదుగా అసలు
ఉ
ఉమ్మ్. ఉమ్, నా స్టోరీ చూడలేదుగా ఈరోజు.
లేద్ ఇంకా.
ఉహుమ్. హుమ్మ్. ఏం సంగతి.
ఏం ఉన్నింది.
ఉమ్.
ఉమ్, ఏం కూర ఈరోజు.
ఇదే ఇది పొటాటో ఫ్రై. తినాలి, తింటా. ఆకలే ఏస్తోంది అసల్ నాకు, ఇగ ఐదు కాల్స్ అప్ కా. అప్పుట్లోపూ నైన్ అయిద్దిగా, తినేస్తా ఇంక్ తిరాజు.
ఉహుమ్ అలాగే.
నీక్ ఎప్పుడుంది మా కాలేజ్ రేపు మండేనా, సాటర్డేనా. ఎందుక్ కంటా సాటర్డే.
రివ్యూ.
ఫస్ట్ రివ్వు నా? అప్పు మాకు రెండు రీవ్యూలే అంట. ఒకట్ ఓహో
అ
ఓటేమో డమ్మీ రివ్యూ, ఓటేమో ఫైనల్ రివ్యూ అంట. ఇంకా అంతే.
హుమ్మ్, మాకు ఫోర్. ఉమ్ మాకు మొత్తం, ఫోర్.
అబ్బో.
ఉమ్మ్.
ఉమ్ కొచ్చారు మరి, ఈ రోజు నలుగురు కాలేజ్కి?
ఆ.
ఉహుమ్, పెట్టార్ సైనా.
వాళ్ళదేం లేద్ కనిపిస్తే చాలు, సైన్లు ఏం మీ పెట్టక్కర్ లే, నేన్ బేట్టేసే వాళ్ళే నిన్నే.
అవునా.
అంటే వాళ్లేం పట్టక్కర్లేదు, జేస్ట్ లెటర్లో వాళ్ళ పేర్లు రాస్తే చాలు. మేడమ్ సైన్ బెడ్తారు, మనం నలుగురం కనిపియ్యలే అంతే.
ఉహుమ్, ఓకే ఓకే.
లేవు.
ఊ.
అమ్మ నీ ఏడ్పిబాకాండి అంటా.
ఉహుమ్, ఏ మేడం.
అనుష మేడం.
ఉహుమ్.
ఉమ్ మ్యామ్ అంటారు, ఆ కాపరేట్. తెచ్చుకోండి అన్నాది.
ఉమ్మ్.
ఉ.
ఉమ్మ్. దిలీప్ ఏ టీము.
ఉమ్.
దిలీప్ దిలీపు, వాళ్ళు ఏ టీం అంటున్నా.
ఫేర్ లౌస్ కదా.
సరే, సరే వాళ్ళు ఏ టీము.
ఆ ఏమో మరి నాకు తెలిసి కిట్ వెస్ట్ అనుకుంటున్నా నేను
ఉహు మరి వాళ్ళ ఎవరు రాట్లేదండి కాలేజ్కి
ఎందుకు రావట్ల వస్తానే ఉన్నారు ట్రిప్పుల్ ట్రిప్పుల్గా అందరినీ ఒకేసారి పిలవట్ల ఒక రెండు మూడు నాలుగు బ్యాచ్ల్ని మూడు నాలుగు బ్యాచ్ల్ని రోజు జరుగుతానే ఉంది కాలేజ్
ఉహు
ఫస్ట్ మనది అయిపోవాడం లో కలిసి వచ్చింది
హ్మ్మ్ అదేలే
ఉ
వచ్చేలాగ ఏమైనా ఉందా మరి నీకు
లేదెందో మరి
అవునా కరెక్టేనా అసల నీ డేటు
కరెక్ట్ యే
ఉహు హూ లేపోతే సెవెంతయితా ఈ మంత్ లో
కాదు
ఆ
టంటీ ఫైవే
ఉహు ఓకె లె
ఊ
టీసెస్ రాట్లేదేంది మెయిల్ మా అన్నాయక్కూడా రాలేదు ఇంకా
ఏమో లే వస్తె రాని లేకపోతే పోని లే నీకు ఉంది కదా ట్యూస్డే ఎగ్జామ్
ఆ ఉంది ఇల్ండు
హ్మ్మ్ మంచిగా రాయి
హ్మ్మ్ హూ హూ
ఇంకెంటి విశేషాలు
హూ
ఇంకేంటి విశేషాలు
ఏముంటాయి ఎల్లుండి ఎగ్జామ్ కెళ్ళాలా
హూ ఎట్లా ఎల్తవ్ బండి మీదెల్తావా
లే మా మామయిది బండి
ఊ
మా మామయ బండి రేపు నైట్ ఎల్లిపోతానింకా కానీ
ఉహూ అక్కడి నుంచి దగ్గరా
కాదు దగ్గరని గాదు మా బండి మీద ఎల్లలేం గదా
ఉహు
దూరం పాడయింది గా బండి అందుకని మా మా మా మామయ బండి
హూ
ఏసుకొని వెళ్ళమన్నాడంట మ మా మామయ్య మా మామయా పొద్దున్నే ఎల్లిపోతన్నంబూరికి మా మామయను అక్కడ దింపేసి ఇంకా నన్నట్నుంచి అట్ ఎలిపోమాన్నాడు ఎగ్జామ్ కి
ఊ మరి రిటన్ ఎలాగా
మా మామయ దగ్గర బోస్ దింక రిటన్ అవసరం లా మా మామయ వస్తాడు ఇంక ఇంటికి బండి ఇంటికాడ పెట్టయడమే నేమ్ ఆటోకి వచ్చెడమే నేను ఉమ్మ్ మధ్యాహ్నం దాక గదా ఎగ్జామ్
ఉమ్మ్
ఉమ్ ఒకొ ఓకున్నావా ఓవ వంద రూపాయలు పెట్రోల్ కొట్టించుగుండా దాంట్లో సరిపోయిద్ది ఒగ వంద రెండు వందలు తీసుకుంటా ఇంట్లో మూడు వందలు తీసుకుంటా మొత్తం ఖర్చుల్కి
మ్
షే పెట్టుకుంటా ఫోన్ పే పెట్టుకోన్ నేను కోడింగ్ ఏం చేయాలో అర్థం గావట్లే నాకు
మ్మ్ ఏదోటి జేసేయ్
మ్మ్
ఏదో ఒకటి జేసాడమే
మ్ హు
ఒ రాదు అంటే
మ్ రేపు ప్రిపేర్ అవుతా రేపు నైట్ ఒకసారి మొత్తం
మ్మ్
మ్ ఏం వస్తాయి ఏందని రేపు మొత్తం నైట్ గు ర్చుండ చూస్తా ఆ కలిసి ఉంటే వచ్చిద్ది లేకపోతే లేదు
మ్ అంతే
మ్ చానా హార్డ్ అంట కాపోతే ఎగ్జాం
మ్ హు
హ్మ్
గదరా తయమా
హలో
మ్మ్
ఏందండి పక్కన మాకు
అంతే సోది
ఆహా ఫోటోలు మరి పెట్టనా అండి తర్వాత అక్కర్లేదా
మ్
ఫోటోలు అవసరం లేదా అండి మీయి పె
ఆ ముందు పట్టండి పట్టండి
ఇప్పుడే ఎందుకు మ్మ్ తర్వాతే అన్నారుగా వేరేది పెట్టుకుంటా అన్నారు గ అదేదో అదే ఆ రోజు నచ్చినీ అన్నారు
ఆ అ అయ్ తర్వాత బెడతాలె ఈ రజు ఇది బెడతా
మ్ హు ఎందుకండి
ఈ రోజు బావున్నాయ్ కదా అందుకు
ఇరిజినా మ్యాన్ అయితే
ఓ చేసి పెట్టండి
మ్ హు అన్ని బెట్టేస్తున్నా మంచిగున్నా చెడ్డగున్నా ఓకేనా అండి మ్మ్ మ్మ్ ఉమ్మ్ ఉమ్మ్మ్
బహర్ రగ్దాలింగే ఓ
విశేషాలు
చెప్పు
ఓ
హు
ఆహా ఏంలేదు
హు బావస్తున్నాయి ఫోటోలు ఎడిట్ చేస్తుంటే హు
మంచిదేన
హు
ఉ వైట్ వైట్ ఉంటే బాగుండేది
ఉ అవును నీకెప్పుడున్న కుదిరిందనుకో ఫోన్ మా ట్టడ్డానికి దీంట్లో చేసి డైరెట్కి ఇంకా ఎందుకు తలకాయ్ నోప్పి ఉ
అర్థమైంద నేను చెప్పింది
ఆహా
నీకు కుదిరిందనుకో ఇంక ఫోన్ చేసే క కర్యాల న్నా
ఆ సరే ఉ అంతే ఏ రోజు రెపట్లో ఇపోగొధం
స్టార్ట్ చేస్తే ఇంకా ఆపోడం సరిపోయిది
ఆ
హు
హు అది అనమాట సంగతి
బిర్యానీ బాగుంది కదా ఈరోజు
ఉ చాలా బాగుంది అక్కడ బలే ఉంటుంది అసలు
బిర్యానీ బాగుందిలే కానీ అసలు మరీ చాల తక్కువ అసలు కదా
అంతే అన్ని చోట్ల
ఇ మధ్య ఏంది అసలు ప్రతి దగ్గర మరి చాందక్కువ ఇస్ న్నారు కదా రేట్లు ఏ కాదు నార్మల్గా కూడ
ఉ
ఊ హు నిన్నే నిన్నే నిన్నే హు హలో
హు
చెప్పు
నీ నీకు ఏంటి పవర్ పాయింట్ లో కొత్త స్లైడ్ యాడ్ చేయడం వచ్చా
నాకేం తెలీదు
వచ్చింది మయ
హు
ఉ స హు
వాలు వాలు నీ కన్నులే
పాటలు పాడకూడదండీ
అవునా అండి ఒక్కే అండి
ఆ యాపకాయలు తిని సచ్చే
ఆహా ఇప్పుడు నాకేమ ఇప్పుడెం తిన్నూ
అలాన్గాదులే
నీకా కుదర్దా ఇంకా
ఆ
అయ్యా ఔ మరీ
తినేసిరా అప్పుడు చూద్దాం ఆలోపు
నాకెందుకో ఇంకా హ ఇప్పుడు ఎలా తిన్నమా తిననురా
ఉహు
ఉమ్మ్ అందుకని గదా
సరే అయితే
మ్మ్ ఏదోటి ఓర్క్న పెట్టుకో
ఆ
హ
మ్మ్మ్ ఊరికనే చెవు దగ్గర పెట్టుకోవడమేగా
మ్మ్ హ్ మాట్లాడొద్దు
మ్మ్ ఏముందీ చెప్పూ మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ వాళ్ళయనీ
ఊ హూ
మ్మ్మ్మ్
అయితే కనుక్కో నూ మరి
ఉమ్మ్ కనుక్కుంటా ఉమ్మ్ కనుక్కుంటా
ఆ
ఊ ఊ కొనుక్కొని చప్పునా
ఊ
ప్పుడు కుదిరిద్దా కుదరదా నీకూ
చెయ్యి
నువ్వే చేయాల్సింది నేంగాదు అయ్యా ఉంటాలే అండీ
ఆ సరే
కొమా
మ్మ్ ఊఉ బై